అట్లాండెతో ఇప్పుడు నీకు కాల్ చేస్తుంటే దయచేసి మీ మొబైల్ డేటా ఆన్ చేయండి అని వచ్చింది
అ అదే సంగతి ఇచ్చి నీ ఒక మొబైల్ డేటా వాళ్ళు చూడ ఎంత టైం ఎంత కాల్ వేస్ట్ అయిపోయింది నీకు
ఆడ వేస్ట్ ఆయిపోల ఆడ యాడ్ అవ్వాల ఆ కాల్ అసల్ యాడ్ అవలె
ఒకవేళ కాని ఆన్, ఆఫ్ అవ్వకపోయింటే ఇంకొక్క నిమిషమే టైం ఉన్నింది
ఆ కదా ఇంత సేపు ఆగి ఆగి
నిజమే సార్ నెక్స్ట్ టైమ్కి ఎవరు ఉండరు నాకు తెల్సి చాలా తక్కువ అవుతారు
మ్మ్
మన క్లాసోల్లు కూడా వెళ్ళిపోతారు చాలా మంది బయటికి
మనం కూడా పోతండ్లా
హలో వద్దు మరి దారుణం చేస్తుంటంటే అందరు ఎందుకెళ్ళిన దగ్గర నుండి
రానన్నడిగితే స్ట్రెస్ ఎక్కువయిన బొంగు ఏమి నిద్ద తక్కువైనా కానీ ప్రశాంతంగా తింటాం మేము బయటికి పోతే మాత్రం ఇది మాత్రం నమ్మకంగా
వాళ్ళు క్షమించ
డబ్బులు పోయింది ఇంక మాాందుగా పీజీకి ఎట్ట కట్టుకుంటాము మన చేతులర చేసుకొని ఎట్టయినా కాని ప్రశాంతంగా తింటాం ఆ
అది నిజమే కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదా నాకు చాలా డౌటే
రూమా అందరం ఉంటాం కదా
ఉంటాము కానీ ఏమో డౌట్ రూమ్ అంటే కష్టం మాకు ఫస్ట్ అక్క కి చెప్పు చూడాల ఆ పిల్ల కొద్ది ఏదోడు చెప్పు పప్పించిద్ది ఇప్పుడు ఆ పిల్ల కొంచెం హావా నడిపివచ్చు ఇంట్లో
జాబ్ చేస్తున్నా
కాదు అక్కలు తెలుసా గవర్మెంట్ జాబ్ ఎ ఇది తెల్సా నా అక్క కి
ఇంకేన్ బా
తెలీక ఫోర్ మంత్స్ అవుతుందంట వచ్చి మాకు తెలిదసలు తెలీక వేరవా ఆ
అంటే చూసుకోలేదు
ఆ మెయిల్ ఏమి రాలేదంటా మా కు కూడా పోస్టులు ఏం రాలా అక్కడ మండల లో వర్క్ చేస్తారు కదా మండల వఫ తీస్లా మా ఊర్లో ఒక అక్క ఉంటే అక్క అక్క చూసిందింట నక్కపోయరు అక్కడ జాబు లిస్ లో
ఆ
మా నాన్న చెబతే అప్పుడు మా నాన్న ఏదో ఎగ్జామ్ గురించి అని ఏదో పట్టించుకోలేదు అంట అంట మొన్న చెప్పిండ్ర క్లా అది జాబ్ వచ్చింది నాలుగు ఎ అయిపోయింది వచ్చి కూడా అని
ఇప్పుడు ఏమైనది ఉన్న
అన్ని ఎంక్వైరీ ఈ రోజు ఏం చేసిందో తెలుసా మా ఊర్లోనే ఎవరో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి లెటర్ పెట్టించి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారంట ఇప్పుడు
ఊరి ఉమ్మా బా ఏందిన వీల్లా
ఉ మొన్న అంత సండే అంత అదే డిస్కషన్ ఇంట్లో
వాళ్ళెవరో తెలిసిందా
అది ఇంకా తెలీదు కానీ డౌట్ ఉంది
దేనికి రాసింది మీ అక్క గవర్నమెంట్ జాబా
అంటే మా అక్క అన్ని రాస్తా ఉంది కదా సచివాలయం వాళ్ళు కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్ప చెప్పాడు కదా నేను జాబులు ఇప్పిస్తాని సచివాలయంలో అంటే జాబులు పడిన తర్వాత రాపిస్తున్నారు తీసుకొచ్చి తిరి తిరిపించే వాళ్లే అట్లా రాసింది ఒక టూ టైమ్స్ ఫస్ట్ టైమ్ రాసినప్పుడే వచ్చి చ్చిందంట ఏదో సెంట్రల్ సంబంధించిందంట
ఆ
ఇంక అప్పుడే వచ్చిందంట ఇంత లేట్ చేసారు
ఆ
ఇప్పుడు వరుకు పొయ్యి గూడా ఉంటది అని అన్నారు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇలా తేలింద అనమాట
ఏం చేయను దారుణంగా ఉన్నారు జనాల
అది ఏందంతే అసలు
అది వాళ్లే తీసేసి ఒక అర్ధం ఉంది ఓకే అనుకోవచ్చు మరీ చీట్ చేసి తీసుకోవడం మీరు
చూడు మాకు అసలు సచివాలయం లాగనే అది సచివాలయంలో లాగనే అంటే ఆ వర్క్ ఆధార్ కార్డుల అయ్యాన్ని వెరిఫికేషన్ జేయడానికి అవన్నీ చేస్తన్నారంట అయితే అన్ ఇన్ని ఇళ్ళల్లోకి ఎళ్లి ఇంట్లోకి ఎళ్ళి వాళ్ళు ఎన్ని తీసుకెళ్ళారంట మా ఇంటికి రాలా అక్క వేరే వాళ్ళ బం పపించిందంట మా ఇంటికి ఆధార్ కార్డులు తిసుకురమ్మని మా నలుగురివి
సరే ఇంకేముంది దీనికన్నా బెటర్ డిజర్వ్ అయిన జాబ్ వస్
మా అక్క అదే అంటుంది ఇప్పుడు ఇట్ట జేసారు ఇట్ట జేసారు గదా దేవుడు చూస్తుండు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తారు నాకు వాళ్ళకి ఖచ్చితంగా ఏదో చూపిస్తాడు అని బెటర్ ఇస్తాడు అని
ఇప్పుడు మనం మాట్లాడే దానికన్నా ఏ పెయిన్ ఎక్కువ మీ అక్క కుంటద్దీ
అసలు మా నాన్న ఆ రోజు మా నాన్న మొహం చూడాలి స్కిల్స్ ద్వారా వచ్చింది ఇది గవర్నమెంట్ అంటే ఊరుకుందా అని
పోన్లే దీ కన్నా బెటర్ థిసే ఉంటది మీ అక్క అందుకే
ఉమ్ మక్క మక్క నమ్మకం ఏందంటే నేను ప్రిపేర్ అయి రాయగలను అన్ని ఎగ్జామ్స్ అన్నా నమ్మకంతో గూడా ఉంది ఆ నమ్మకం ఉంటే చాలు
నేనే ర మా అమ్మతో అదే డిస్కస్ చేసా మా ఫస్ట్ నేనే రాయబోతున్న గవర్నమెంట్ జాబ్ కచ్చితంగా నా కొస్తది అనుకుంటున్నా అని చెప్ప
ఇప్పట్ నుంచి ఎన్న పోస్టులు పడితే నాకు చెప్పు పెట్ ట్టు నాకు గూడా అప్లికేషన్ అని జెప్పా
తి
టది గదా సో మా అక్కకి తెలుస్ వస్తాయి ఏం పోస్ట్లు ఎప్పుడు బడతాయి అని
అదే నేను కూడా ఆ బాబీ నీ అడి గి ఈ ఒకసారి యా యాపిడ్ నే ఎక్కిచ్చుకుంటా అట్లా అర్ధం గావట్లే ఎట్లా నోటిఫ్ టిఫికేషన్స్ పడతయోఏ లా రాసుకుంటాం సతీష్ కూడా రాస్ ఒక్కటి తెలుస గవర్నమెంట్ జాబ్స్
అవునా
అ
అదే ఇంక చెప్తేను ఏదన్నా నోటిఫికేషన్ పడితే నాకు ఫోన్ చేసి చెప్పు దేని గురించని అని చెప్
ఈవెన్ ఎస్ ఎస్ సీ టి కూడా రాస్తార్ తెల్సా ఆడుకు పోయి చే చిన్నది కూడా వదిలిపెట్ అంటాడాస్లా
వదలకూడదు ఏ చిచి గవర్నమెంట్ తిరిగి రాసేటప్పుడు మనం ఏ చిన్న దీ వదలకూడదు ఇంకా పెట్టు ఈసారి నుంచి థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి మనం ఏదైనా రాసుకోవచ్చు అంటే ఎగ్జామ్స్ అయినా ఇంక
ఉమ్ మనము ఈ దీన్ని కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఇప్పునుంచే నిన్న నిన్న మనం రాసింది అనాలసిస్ సరేప్పుడో అంటాంది మీకు స్పయి
ఆ లేదు అక్క జీ ఫ్యాటా
ఆ యా యా
మనంకూడా రాయి చేప్పండి
ఇప్పుడు అదే అన్నా గద్ కదా
అవును హ్మ్ మనకు తెలి వా వాళ్ళు చెప్పాలి అలాంటివి హ్మ్ కాదు మే అలాంటివి ఏవన్నా పడతే కాలేజ్ సంబంధించి వాళ్ళు చెప్పాలి కదా
హ్మ్ పాఆ చెప్తారా మన ఒళ్ళు ఈయనే ఏమో అమ్ మార్క్స్ ఏందో మాకు కూడా ఎక్కించి దాంట్ల ఎం అర్థం అవు ఇం అసలా
నాకేం అర్థం కావట్లే అది ఉంది అంతే స్టోరేజ్ బొక్క అనిపించింది అంతే ఒక
నా కుడా మళ్ళ ఆయన అడిగితే లేద్ సార్ అండి యాడికి చెప్పి పొతదా అని ఉన్ని
అసలే తేలిసి నీదాంట్లో ఇట్లోనే కదా ఫస్ట్ చేసింది ఆయన
ఆయాపనే ఫోన్ తీసుకొని ప్లే స్టోర్ వేళ్ళి ఎక్కించుకొని ఆయన రిఫర్ అదే రివ్యూ ఇచ్చుకున్నాడు
అదే అందికే మళ్ళీ
ఇజ్జత్ పోతదిరా ఆయన చేద్దాం అనిపించింది ఎందు బొక్క దీని వాళ్ళ యూస్ లేదు ఏం లేదు అనిపించి
ఇంగ మా అక్క కు చెప్పా ఏ ఏదో నాకు చెప్పు నాకు చెప్పి ఒక మాట పెట్టేసే నాకు అప్లికేషన్ అని చెప్పా సరేలే ఈ సారి నేను పైన ఉన్నప్ అప్పటి నుంచి చెప్తాలే ఈవెన్ చిన్నది కూడా వదలదు రైల్వేస్ ఇవన్నీ చెప్పేసాయ అని చెప్ప పెట్టేసేయ్ అని చెప్ప
రైల్వే ఫార్మసీ అని
హ్మ్
యడున్నారు రూమ్ లా
నేను ససినే ఇంక ఎవరు లేరు
హ్మ్
ఎవరున్నారు
ఆ పిల్ల ఎప్పుడోచింది
రేపు లా
చూస్తీ ఇ
నేను ఇంటికి పోలె
ఆ ఏమి
ఏవి అంటే వాళ్ళ ఇన్ఛార్జ్ ఆ మేడం అంటా మీరు జ్యూస్ కొనే అలా అండి మళ్ళీ సండే మండే క్లాస్ లో ఉండాలినిందంట ఇంకావా ఫెస్టివల్ రోజు పోయి ఇంకాడ ఎన్ని రోజులు ఉంటారా ఒక రోజే రెండు రోజులే కదా ఎందుకులా అంత దూరం శ్రీరామ్ నవమికి మా నాన్నే రమ్మని చబవుతానని చెప్పి పోలా
ఉ హ్మ్ వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నతో పటి వద్దన్నానా
పోదు ఊరు చోడతానకి ఆ
ఆహ
ఏనుడు ఏందే జరుగుతుంది
ఎండ
పతి ఏ కాలేజ్ లో
ఏం జరుగుతుందా
ఏం జరుగుతుందంటే ఎత్తడానికి రాలేదు చెట్లు ప షాప్ మే ఏం కోసుకుంటున్నారు మ మే చెప్పు మే నాకు కూడా ఒక బద్ద
భవ్యకు వచ్చింద
రా తీస్తన్నా బ్ంటా అని నిమ్మకాయి
ఏ నిమ్మకాయ చిన్న నిమ్మకాయ
మ తీసిన చార్చంగ్ తీసారారు కప్పుడ ఫోన్ చేసింది నెక్స్ట్ నువ్వే చెయ్ నీతోనే మాట్లాడత లా ఆ ఉమా ఫన్ ఆపల ఫోన్లు అంటా ఎత్తుమే
సరే గాని ఇప్పుడు
నిన్ను నీకు ఒంచం మరి మేడ్కుంటద అంతా ఎతు
కాదె ఇప్పుడు నా తెలుగు కాల్స్ అయి మీకోస్తాయా
మే కాల్స్ ఏ అయినా వచ్చేస్తయ్ మే
ఆప్ ఉండాల
అంతే ఇంగ్లీష్ ఒచ్చిందని చెప్పి ఇంగ్లీష్ లోనే మాట్లాడుతంటది
సారే అట్టిగ కమ్యునికేషన్
ఏం ఇంక్రీజ్ బట్లర్ ఇంగ్లీష్ కంటే దారుణం మా లతాండ్రు
నాకూ మా ఆరోజు చెప్పా మా బావతో మట్ నైట్ ఆయన ఇంటర్వ్యూ గురించెప్పినప్పటి నుంచి నాకు అదే మనకొచ్చి చ్చే ఇంగ్లీష్ కి ఆడ మాట్లాడే ఇంగ్లీష్ కి అసలు సంబంధమే లేదు
ఏమో వాళ్ళు బట్లర్ కం దారుణంగా మాట్లాడుతన్రు ఏం మాట్లాడాలి ఇంక వాళ్ళతోటా ఇంగ్లీషు
అవ్వ నిజంగ పొద్దున్ భయపడ్డ తెల్సా శైలు ఫోన్ చేసినప్పుడు నేను వెన్
చూసా నేన్ పక్నే ఉన్నా ఇప్పుడు
ఆ ఆ
టైం అయిపోయింది మళ్ళీ ఎక్కువైనా
ఆల్రెడి ఒకసారి రేహనాతో మన చేపిచ్చినాడు కదా అట్టనే చేపిస్తున్నార్
సరే టైమ్ అయి దాన్ని కట్జెయ్ మళ్ళ తీస్తరు ఎక్కువైనా కూడా
సరే సరే